సిస్టర్ బావున్నారా సిస్టర్
ఆ బావున్నా మీరు బాగున్నారా
ఆ బావున్నాం సిస్టర్ తిన్నార సిస్టర్
ఆ తిన్నాం సిస్టర్ మీరు
ఏం తినలే సిస్టర్ ఇంకా ఇందాకే వచ్చాము ఇంకా రూమ్ కి
అవునా
ఏం తిన్నారు
చపాతిీ
చపాతి కర్రీ
అలుూ
అవునా అందులో చికెన్ ఏం చేయలేరా ఈ రోజు
ఆ ఇంలే ఇదు
హ అప్పుడు నుండి ఏం తిన్నారు
ఆ ను మలగాయా
వంకాయ
హ
ర ఫ్రెండ్స్ ఎలా ఉన్నా మేము ఆఫ్టర్నూన్ ఏంది ఏదో బీన్స్ కర్రీ పెట్టార తిన్నాం
స
ఇప్పుడు చికెన్ ఉంటుంది అది అద్భుతంగా ఉంది ఆ సూపర్ ఉంటుంది సిస్టర్
రెస్టారెంట్ లా ఉంటదా
అహో అయ్యో దానికి ఆపోజిట్ చేసుకోండి అలానే ఉంటుంది హాస్టల్ లో ఎలా ఉంటుందో మీకు తెలుసు మాకు తెలుసు
ఆవును బేదా
హ అరే ఫెస్టివల్ కదా ఎక్కడికి వెళ్తున్నారు
ఎప్పుడు
టుమారో ఫెస్టివల్ ఉంటాయి కదా
అవునా ఫెస్టివెల్ ఏం ఫెస్టివల్
ఏదో ఫెస్టివల్ ఉంటా
ఏదో ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ కి నేమ్ ఉంటది కదా
ఉంటుంది బట్ నేమ్స్ అనే చెప్పకూడదు కదా
ఓ ఎవరో అన్నారు మా రూమ్ లో
అవునా ఇక్కడ కోలాటం చేస్త స్తున్నారు సాంగ్స్ వినస్తున్నాయి భజనా సాంగ్స్ వినస్తున్నాయి
అవునా నైస్ ఎంజాయ్ చెయండి ఇంకా మంచి వైబ్ వస్తాది
అయిపోయింది ఇప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ వరకే అట్లా వచ్చింది ఇప్పుడు ఇంక అయిపోయినట్టుంది హమ్
హ అవునా
అందరు బాగున్నారా ఇంట్లో
ఆ బానే ఉన్నారు మీ ఇంట్లో
హమ్ మా ఇంట్లో బాగానే ఉన్నారు మా అమ్మకి కాల్ చేద్దామ అంటే కాల్స్ పోవడం లేదు త్రీ డేస్ నుంచి ట్రై చేస్తున్నా
అవునా ఎందుకు సిగ్నల్స్ లేవు వర్షం పడుతున్నాయా
మా డాడీ ఎక్క ఉంటుందో కూడా తెలీయదు అందుకే మా డాడీకి కాల్ చేయడం లే మా అమ్మకిి కాల్ చేయడం లే
అవునా వైఫ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా
హమ్ మరి ఏం చేద్దాం
అంతే లే ఏం కాదు ఇంకా ఏం నాకా నాకు వంటలు ఏం తెలుసు శుభ్రంగా తింటా
ఏం తింటారు బాగా ఏమి ఇష్టం మీకు మట్టన్ బిర్యాని నా
ఆ మటన్ తోనే ఐటమ్స్ ఏవైనా
ఏమన్నా
ఆ
ఫిష్, చికెన్ లైక్ చేయరు, మేమైతే ఓన్లీ చికెన్
ఫిష్ కర్రీ తిన, ఫ్రై చేస్తే తింట అది మమ్మీ చేస్తేనే తిన్
ఓయబ్బా
ఉమ్
చాలా గ్రేట్
హ్మ్
మాకేమో అలా లేదు మేమ్ ఓన్లీ చికెన్, ఎగ్ మాత్రమే తింటాం.
అవునా
మి కుక్క మొరిగినట్టుమ్ది పక్కనా
ఆ ఇన్
అవునా జాగ్రత్తగుండాలది కొరుకుత్ తే ప్రాణాలు పోతయి
ఆ మొన్న నాయంబట పట్టది గూడా ఫుల్ ఏడ్చినా నేను
అయ్యో
ఉమ్ మధ్యాహ్నం
కొంచెం అవి ఫాస్ట్ గ పోయేప్పుడు మనం స్లో అవ్వాలి అవి వచ్చినప్పుడు స్లో అయితే అప్పుడు ఏం చేయవు అవి.
ఆ అవును కనీ మనకి కుక్కలంటే కోడి డిలంటే ఇంక అన్ని భయమే
ఆ మరి భయముండద్ లమ్మ దేవుడా నాకే చిన్నప్పుడు కొరికింది బాగా, ఉమ్ నాకె కొరికింది క్స్ క్లాస్ లో ఉన్నప్పుడు కొరికింది కుక్క, తెల్లగా వచ్చేసింది రైట్ హ్యాండ్ కి.
అవునా మేము గూడ చిన్నగున్నప్పుడు ఊర్లో చిన్న కుక్కపిల్లను బెంచుకున్నాం కొన్ని డేస్ అయినంక బావుంది తిరిగ్ గింది బా ఆడుకున్నాం, మంచిగుండే సో సరే కుక్ క్క లన్టె మంచి ఒపీనియన్ ఒచ్చింది ఆ టైం ల నాకు, బస్ ఒచ్చి గుద్దింది. దింది అది ఫస్ట్ టైం అట్లయిపోయింది సెకండ్ టైమ్ అట్ ఆ చ్ చనిపోయింది రోడ్ పైననే, ఇంక సెకండ్ టైమ్ ఏమైందంటే ఇంకొక చిన్నకుక్క పిల్లన్ తీసుకొచ్చిన్ డాడీ సో అది ఎంత ప్రేమగ పెంచుకున్నమంటె డైలీ దానికి ఫుడ్ పెట్టడం దానికోసమే చికెన్ తేవడం, దానికోసమే ఇంకా అన్ని తేవడం అన్నట్టట్ ట్లో ఉంటుండే
హ్మ్
ఇంగ తర్వాత అది గూడా బస్ టైర్ కే అట్లయింది రెండు చంపేస్ నం ఇంగా మావళ్లనే ఆ కుక్కలు చనిపోయినయని కొంచెం గలీజ్ గ ఉండే లోపల కొంచెం ఉంటది గదా బాద మా వాళ్లనే చనిపోయినయన్నట్టు అందుకే అప్పటి నుండింగ కుక్కలకి దూరం ఉండడం అట్లలవాటు చేసినం ఇంగ కుక్కలకు దూరం ఉండడం అలవాటు జేసీనమో లేదో కుక్కలు నా పైన కక్ష పెట్
అయ్యో అలా ఏం ఉండదు. నువ్వు ఇ దానికి నచ్చని డ్రెస్సులేసుకొని ఉంటవు ఐ మీన్ బ్లాక్ రెడ్
ఆ లేదు నేనే డ్రెస్సులేసిన నా ఎంబడ బడతయి అవి, అందుకె నేనిక్కువ బయటికి పోను మ్యాక్స్
మ్మో నీకు కుక్కల భయం బట్టింది అట్లయితే
ఉమ్ హాస్టల్ హాస్టల్ ముందట గూడ ఫుల్ కుక్కలుంటయి ఇంగ.
అయ్యయ్యో పెద్ద పెద్దవా చిన్న
ఆ బీబీ కి ఫుల్లు ఉంటాయి అవి ఎప్పుడు కరుస్తాయి ఎప్పుడు దాని మూడు బాగుంటది అర్థం కాదు నాకు ఎట్లా అంటే మంచికున్నప్పుడు మం చిగా ఉంటాయి సడన్ గా గజ్జి కుక్క అంటే గజ్జి లేచ్చినట్టు చేస్తాయి ఏమే చేయమో మీది మీదికి వస్తాయి మెంటల్ వీ ఊ
ఇంకా ఎట్లోలే నీ కుక్కల భయం బానే ఉన్ ఏందీ క్లాస్ కేళ్లి క్లాస్ విని ఫ్రెండ్స్ తో కాసేపు కబుర్లు కొట్టి ఇందాకే హాస్టల్ కి వచ్ బట్టలన్నీ మడతేసుకుని ఇంకేముంటుంది మా సిస్టర్ తో కాసేపు కాల్ మాట్లాడనా
హ్మ్
మార్నింగ్ ఒక్కొక్క క్లాస్ చెప్తుంది విన్నా అంతే
హహ
అట్లయితే మీరు తినేసారు అట్లయితే మేమే లేట్ కొంచెం లా డిన్నర్ డిన్నర్
ఆ డిన్నర్
డి మీరు తిన్నారా మేమే కొంచెం లేట్ ఇంకా అంటున్నా
ఇంకా తింలేను ఆకలి అయితుంది నాకు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ తోని మాట్ ట్లాడుతుంది సో మాట్లాడిన తర్వాత వెళ్దామని మా ఇష్టము టేన్ వరకు ఉంటది మ్యాక్స్
బానే ఉంటుందా ఫుడ్ హాస్టల్ బయట నుంచి ఎచ్చుకుంటారా
ఆ అప్పుడప్పుడు తెచ్చుకుంటాం మొన్న సండే రోజు ఏమైంది అంటే చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళము కొంచం లేట్ అయింది వచ్చే వరకి హాస్టల్ కి సో ఇంగా ప్రాటిక్స్ వల్ల లేట్ అవుతాయి కదా తెలిసిందే కదా మీకు
అవునవును
ఇంకా అట్లా వచ్చేసరికి నైన్ అయింది సో ఆ రోజు మాధ్యాహ్నం చికెన్ పెట్టినారు తిన్నాం ఆ రోజు ఇంకా ఏమైంది మధ్యాహ్నం చికెన్ పెట్టిన కదా నైట్ ముద్దపప్పు ఉంటది సండే ప్రతి సండే
అంటే పప్పు చేస్తారా
ముద్ద పప్పు పికిల్ అంత ఇంక ఏం కర్రి ఉండదు
ఏం పికిల్ పెడతారు
ఆ మ్యాంగో టమాటో పిక్కుల్ ఏవన్నాంగా అట్లాంటివి సో సండే నైట్ బాగుండదు కదా అని లేట్ అయింది కదా ఇట్లా అనేసి ఫుడ్ తెచ్చుకుందాంమని వెళ్ళినాము ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఉండే మా రూమ్మేట్ కాకుండా ఇంకా ఇద్దరు సో అట్లా వెళ్ళేసి ఫుడ్ తీసు తీసుకని వచ్చినాము తీసుకొని వచ్చి తినం కూడా మమ్మీ ఇట్లా బిర్యానీ పెట్టినారు నైట్ బాగుంది చెప్పాలి కదా లేదు చెప్పలేదు అప్పుడన్న తెచ్చుకొని పెట్కుంటుంటీమ్ కదా పోకున్నా కడుపుని తింటున్ డిం కదా లేదు చెప్పలేదు నెక్స్ట్ డే చెప్తున్నారు బిర్యానీ పెట్టినరూ ఇట్లా సూపర్ ఉంది అని అట్లా పైసలు వేస్ట్డి ఆ బాగుందంట మళ్ళా బిర్యానీ కూడా తీసుకోలేదు తెలుసు నేను అది ఊరికే గుర్తొస్తుంది చ మగు లేకలే ఇంకా బగారా రైస్ చికెన్ పెడతారు కానీ బిర్యానీ పెట్టినారు దమ్ బిర్యానీ సుమిస్ కావద్దు కదా సైనా
తెచ్చుకునేదన్నా బాగుండేనా మరి బయట తెచ్చుకున్నార అంటున్నారు కదా మీ ఫ్రెండ్స్ తో వెళ్ళి
అది అదంతా డ్రై డ్రై ఉండే జ్యూసీ ఉంటది కదా చికెన్ బిర్యానీ మసాలా ఎక్కువ ఉంటది గదా అది మసాలా లేదు
ఉమ్ అంటతే బాగాలేదంటారు
మ్
హు
అన్నీ యావరేజ్ అనుకోండి పీసెస్ కొంచెం బాగుండే ఇంకా తిన్నా ఒకటి ఇద్దరం తిన్నాం ఒక్కటె ఇట్ల ఉంటదని ఎక్కువ తె కులేము
ఇంత కారణం ఉంటేనా
ఆ
కారంగా ఉండేనా లేదంటే
చప చప్ప ఉండే ఇంకా చల్లగా అయిపోయి ఉండే
ఉమ్
కొంచెం ఇంకా ఫీల్ అయినాం బాగుంది
వన్ ట్వంటీ పెట్టి బాలేదంటున్నారే
మ్
ఏం చేయలేం కొన్నిసార్లు జరుగుతుంది నైన్టీ నైన్ రూపీస్ బిర్యానీ తినడం బెస్టు కదా
ఆ కానీ టేస్ట్ బాగుండాలి కదా
బాగుంటుంది ఏదో ఏదో షాప్ షపింగ్ మాల్ సైడ్ బాగుంటుంది మా ఫ్రెండ్స్ చెప్పిండ్రు అన్లిమిటెడ్ గా తినచ్చంట ముగ్గురి ఇద్దరు కూడా తినొచ్చంట అయితే ట్రై చేయండి నేను ఒసార్ తిన్నా కానీ అప్పుడు అంతం పీసెస్ అన్ని అయిపోయుండే వయస్తున్నా పోయి ఇద్దరు తిన్నాం బాగుండే టేస్ట్ బాగుండే దగ్గరే మెట్రో
హ్మ్
మెట్రో దగ్గరే అంటున్న
అవునా
ఇంకాే మీ ఫ్రెండ్ ఏం చేస్తుంది
ఫోన్ మాట్లాడుతుంది
అవునా ఇంట్లో వాళ్ళతోన్నా మరి మీరు కాల్ చేస్తారా
మేం తినేసి వచ్చినంకా కాల్ చేస్తాం
ఓకే ఓకే